ఆ హాయ్ చెప్పండి
ఉ ఎలా ఉన్నారు ఉమ్ నేను బాగున్నా ఇంకా పిల్లలు నిదుర పోతున్నారా
ఉమ్ అవునండి పడుకుంటున్నారు
ఉ ఇంకా అండి
మీ ఊరు సైడ్ పెళ్లిళ్లు ఎలా చేస్ తరండి
ఇక్కడ అంటే జ మామూలుగా అండి అంత స్పెషల్గా ఉండదు ఉమ్ ఫై ము పసుపు కొడతారు ఫస్ట్ ఎంగేజ్మెంట్ అయిపోయాక ఆ పసుపు కొట్టాక ఇంకా ఒక రోజు మంచి రోజు చూసుకొని ప ఆ అద్ హల్ది పెట్టుకుంటారు ఉ ఇంకా అదే రోజు బాగా ఎంజాయ్ చేస్తారు అందరు ఒక రోజు హల్దీ ఒక రోజు మెహందీ ఆ ఉ ఇంకొక రోజు ఇంకా ఇంకా డైరెక్ట్ పెళ్ళి అనుకుంటాం మెహందీ తర్వాత నా అంత ఇదిగా ఏం చేయరు నార్మల్ గానే చేస్ తర్ మా దాంట్లో
ఆ
ఇంకా వీలైతే నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతం అట్లా పెట్టుకొని మార్నింగ్ నైట్ రిసెప్షన్ అట్ల పెట్టుకుంటారు
ఇది ఏదో కాల్స్ మళ్ళీ వస్తాందండి నాకు
ఆ ఏంటండి
మీ దగ్గర నుంచి మళ్ళీ కాల్స్ వస్తంది నాకు
అవునా ఏం లేదే
లేదా నాకట్టే అనిపిస్తానింది
ఓకేే గట్లేం లేదు ఉ ఇంకా మీ సైడ్ ఎలా చేస్
మా సైడు అయి ఇప్పుడు అంతా కొత్త ట్రెండ్ వచ్చేసింది కాబట్టి కొత్త కొత్తగా చేస్తూ, తాండగా
ఊ మాకు సింపుల్ గాని అంటే మిగతా చుట్టాలు వాళ్ళ ఇంట్లో హడావిడిగా చేస్తారు గాని మా ఇంట్లో అయి తే మా హస్బెండ్ ది పెళ్ళయ్యాక ఇంకెవరిది అవ్వలే మా హస్బెండ్ దే లాస్ట్ ఇంకా ఆ తర్వాత నుంచి మా పిల్లలు ఇంకా ఇంకా అంతే ఇంకే మేమే మేమే లాస్ట్ మా ఇంట్లో పెళ్లవ్వడం అంటే మాదే లాస్ట్ ఇంకా
సేమ్ మా ఇంట్లో కూడా అంతే మేవైతే మా పెళ్ళి అయితే అక్కడ ఫస్ట్ మ అది లవ్ అండ్ ఆరెంజ్ మ్యారేజ్ ఆ ఇంట్లో వాళ్లు ఓ పిచ్చి, కొని మేము ఇంకా వీలు చూసుకొని టెంపుల్ జరిగింది కామాక్షమ్మ టెంపుల్ లో ఆ హు ఫస్ట్ అక్కడే పోయి మీ ఫైవ్ డేస్ స్టే మ్యారేజ్ అయినా కూడా స్టే చేద్దామని మోక్కున్నాము అక్కడ ఇంగానే స్టే చేసి, మ్యారేజ్ అయ్యంగానే మల్ల ఇంటికి వచ్చినాక మాముూలుగా ఉంటుందంట ప్రాసెస్ కొ మా అత్త చనిపోయిన వల్ల అందరు ఆ మూడు లో ఉన్నారు కాబట్టి ప వన్ ఇయర్ హే అయింది కాబట్టి అవన్నీ ఏం చేయలే మాములుగా పసుపు నీళ్లు చల్లుకోవడం అమ్మాయి అబ్బాయి ఇంట్లో వాళ్ళు, అట్లా పసుపు నీళ్ళు చల్లుకోవడం అవన్నీ చేస్తా ఉంటారు మ్యారేజ్ అయినాక హు అప్పు మళ్ళా నేను నేరుగా మళ్ళా టెంపుల్ కి కెళ్ళేసి అకులస్వామికి దగ్గిరి పోయి ఆడ దర్శించుకొని మళ్ళా మా నార్మల్ గానే, ఇంకా బంధువులు ఇంటికి పిలిచినప్పుడు అంతా, అట్ట పోయి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అట్ట గడిపాను
ఆహ హ ఊ కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు బాగానే ఉంటంది బాగా సందడిగా హ్యాపీగా అనిపిస్తంది ఆ లోకం ఇంకా అవును,
ఇంకా తర్వాత తే తెలుస్తది ఇంటి బాధ్యతలు ఆవి ఇవి అనేసి
న్సీవ్ అయ్యాం అంటే ఇంకా బాధ్యతలు మామూలుగా ఉండవు
ఆ అవును
ప్రెగ్నెన్సీ లో బాగా వామిటింగ్స్ అయ్యేది అసలు ఫస్ట్ బాబప్పుడు చాలా
అది ఒక్కొక్కరికి ఒక సింటమ్స్ ఉంటుంది కొంతమంది నాకైతే లేదు వామిటింగ్ సింటమ్స్ అవంతా ఏమీ లేదు దో కాకపోతే నైన్త్ మంత్ అవుతది కాలు వాపులు అట్లా వచ్చేది నెక్స్ట్ మళ్ళా లేద్ నార్మలే స బేబీ గుడా అలాగే ఆ ఆడికైతే అస్సలేదు
ఆ అంటే సిజేరియనా ఎట్లా ఓ సూపర్ అయితే
అది ఎందంటే వీళ్ళు ఫస్ట్ బేబీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కడుపులో ఏమేమి మనం ఫుడ్ తీసుకున్నామో వాళ్ళు పుట్టినాక గుడా అదేదా తీసు తింటున్నారు కాని వేరేది తినడం లా సెకండ్ బేబీ గుడా అంతే ఫస్టు వాడేదిన్నాడో కడుపులో ఉన్నప్పుడు నెక్స్ట్ ఆ డెలివరై గుడా అదే తర్వాత పెరిగే కొద్ది వాళ్ళు కూడా అదే తిన్
తింటుంటనా హుమ్
గమనించిన నాకు మొయ్ నా ప్రెగ్నెన్సీ లోనే అంటే నా బంధువుల ద్వారా అదంతా నాకు ఎక్స్పీరియన్స్ లేదు హుమ్ నేను వేడిగిండం సిటీ లో కాబట్టి అది మా ఇంటి వరకే
అదేనండి ఇద్దరు అబ్బాయిలు కదా మీకు
ఆ అవునండి
ఒకే సూపర్ ఇంకా ఫోన్స్ అవి మాత్రం అస్ ఎడిక్ట్క్ చేయక్ ఐ మీన్ ఇవ్వకండి అసలు
ఆహా లే లేదండి కాకపోతే చిన్నోడయితే ఫోన్ మీదే ఉన్నాడు కావాలనేసి పెద్దోడయితే ఆ ఫోన్ కి అడిట్ చేయ్యకూడదు అనే సే ఇంకా జూన్ లో స్కూల్ ఓపెన్ అయితే
హ్మ్ బెస్ట్ మ్మ్ చాల మంది పిల్లలు పాడయ్యేది ఒకటి జంక్ ఫుడ్ ఇంకోటి మొబైల్ వీటన్నిటి వల్లే
ఆ రెండిట్ వల్లే
ఉమ్ అప్పుడు మా పిల్లల వయస్సుకిి కరెక్ట్ గా లాగ్ డౌన్ అన్మాట వాళ్ళని ఇంట్లో నుంచి బయటికెళ్ళక్ కున్న ఉండడానికి ఇం కా ఇచ్చేవాళ్ళం ఫోన్స్ తప్పక అలా బాగా అలవాటు అయిపోయింది ఇంకా జంక్ ఫుడ్. ఆహా అవును కదా మాకు ఇంకా తప్పలే నువ్వే అట్లా ఇవ్వడం ఇంకా ఇవ్వకపోతే ఏడ్చేవాళ్ళు ఇప్పుడు తగ్గించారు బాగా ఇంకా అందులోనే చెప్, తిన్నారుగా కళ్ళు బోతాయి తలనొప్పి వస్సది అని ఇంకా అంటే చూస్తారు ఇంకా చదువుపరంగా ఎదైన కాసేపు చూస్తారు ఏదో ఇంకొక పది నిమిషాలు అట్లా అన్ని వీడియోస్ యేవో యూట్యూబ్ లో చూస్తారు ఇంకా వెంటనే ఇచ్చేస్తారు
నిజంగా ఫోన్ వల్ల చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా లేనిపోని ఇబ్బందులు
ఇబ్బందులు టైం వేస్ట్ లేజినెస్ ఇంకాసేపు ఇంకా
ఉ ఇన్స్టా వచ్చేసింది ఇంకా అసలు చెప్పుకుని చెప్పనక్కర్ మ లేదు అది అది పెట్టాలంటే మనసు ఒప్పదు అన్నమాట ఇంకా
ఇష్టం అవును అవును హు చాలా ఎంతో జాగ్రత్తగా పెంచుకు కుంటేనే కొంచెం అంటే సైట్ అని అదని ఇదని అన్ని వస్త కాబట్టి మా బాబుకు వచ్చింది ఆ అందుక చెప్తున్నాను అసలు జే కండి అనే వచ్చంది పాప వచ్చింది అవుక
ఓకే ఓకే అది నాకు కూడా చిన్న ఇప్పుడు నుంచి ఫస్ట్ నాకు ఆల్రెడీ ఉన్నింది ఒక మైనస్ వన్ లో ఉన్నింది. ఆల్రెడీ ఇప్పుడు ఎక్కువ మొబైల్ ఒక ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ క మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తున్నా ఇంకా పెరిగిపోయిందినా ఇప్పుడు కంట్రోల్ ఉంది హు మనకే అవ్వలేదు పిల్లలకి ఇస్తే ఇంకా పాడైపోతారు.
ఆ అవును చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్నాళ్లు హు జంక్ పుడ్ ఆయితే ఆస్సలు పెట్టొద్దు వద్దండి మంచంచిగా ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఏదో ఒకటి
లేదండి మొన్న ఏమైందంటే వాటర్ బెలూన్స్ సో షాప్ లో తీసుకొచ్చినాడు అదే మావారు నేను సంఘానికి వెళ్ళి ఉంటే అది ఆడిపిస్తా ఉన్నాడు ఇచ్చి అది ఏమైంది అంటే బెలూన్ పగిలి పోయిండేదని నోట్ నోట్లో పెట్టుకుని ని నములత ఉన్నాడేమో అంటే మింగేసి ఉన్నాడు. అది మేము చూసుకోల నైట్ టు ఆ మధ్యాహ్నం ఏమైందంటే కోన్ ఐస్ క్రీం ఇచ్చినాడు అసలు వీధిలో ఉండ దే తీసుకోకూడదు క్వాలిటీ తక్కువ ఇంగ ఏడుస్తున్నాడని తీసిచ్చినాడు అదివి తినేసిన నైట్ దోశ అంతా తినేసి ఒక పదకొండు గంటలకు ఏమో పడుకున్నాడు నవ్వుకుంటానే ఆడుత ఉన్నట్టుండి కడుపు నొప్పి అంటా ఉన్నాడు మళ్ళా ఉండు సిరప్ ఏమన్నా పోతామంటే లేదు వద్దొద్దని ఏడ్చినాడు నెక్స్ట్ రావా వామిటింగ్ వసా అంది అన్నాడు కరెక్ట్ కాదు అనింది అదేమో అరగలేదనేసి మేము అనుకోనున్నాం మళ్ళ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వామిటింగ్ చేసిన తర్వాత బెలూన్ వచ్చినింది గ్రీన్ గా
అమ్మ బాబోయ్
ఆ అది ఎట్టో వచ్చింది కాబట్టి సరి యింది ఇప్పుడు అది ఇన్ఫెక్షన్ ఉందేమో తెలి లా ఇట్టే టూ డేస్ గా అవుతాంది లేజీగా ఉన్నాడు ఆ మోషన్ కూడ అవుతా ఉంది ఇలా చేస్తారు పిల్లలు ఈ బెలూన్స్ అంటా
అవును కొం చెం జాగ్రత్తగనే ఉండాలి మనం కొంచెం ఒక ఏజ్ వచ్చే దాకా
అదే ఇట్టిట్ట చేస్తా వుంటారు ఉమ్
తే ఒకసారి అన్నం తినిపిద్దామని నోరు తెరిచే సరికి నోట్లో ఫైవ్ రూపీస్ కాయిన్ ఉంది ఆ ఇంకా వెంటనే చూసి తీసా ఇంకా చూపిస్తున్నాడు ఇలా అని చూ పిస్తున్నాడు నోట్ లో ఉంది అని ఇక జస్ట్ మాటలు కూడ రావట్లే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటాయి అంతే
అమ్మ
ఆ ఇంక వెంటనే గబగబా తీసి అమ్మ దేవుడా ఆహా అనిపించింది నాకైతే ఆ రోజు
నిజమే కదండి ఫైవ్ రూపీస్ కాయిన్ ఫోన్ పే డితేే చెక్క ఇంగ మనం చ
ఆ అస్సలే ఏంటంటే వీళ్ళు అన్నం మింగాలనే ప్చ్ మ్మ్ భయంతో ముందు కాయిన్ మింగి నో తెరిస్తే ఇంకేముంది కనబడట్ల చేయకుండా నోట్లో కాయిన్ ఉందని చూపిస్తున్నాడు చప్పరిస్తూ అమ్మో గాల్లో ప్రాణాలు క్క సారే కాదు కలిసిపోయినట్టు అనిపించింది నాకైతే
మ్మ్
మ్మ్ ఇట్లా పిల్లలు బాగానే ట్రిస్ట్లు ఇస్తారు మనకి ఒక ఏజ్ వచ్చేదాకా
మ్మ్ అవునవును ఈడ వీళ్ళ పరిస్థితి కూడా అదే బా ఏగలాకపోతున్నా ఏది ప్పుడు ఏం వేసుకుంటారు ఏం
మ్మ్ ఏమనంటే మనల్ని అంటారు ఇంట్లో మనమే ఉంటాం కాబట్టి ట్టి మ్మ్ ఇంకాండి
చెప్పాలండి
ఇంకా మీకు నైట్ కు ఆ ఈరోజు ఫ్రిడ్జ్ కొన్నాం అనమాట టా నైట్ కి ఇంకా ఆ ఏమన్నా బయట నుంచి తెచ్చుకుందాం లే అన్నట్టుగా అంటుంది పాప
ఓకే ఓకే
ద్దు అని అంటే నాకు ఈ రోజే పీరియడ్స్ వచ్చాయి హ కొంచం గా లేదు ఈరోజు అంటున్నా ఏమన్నా బయట తెచ్చ తెచ్చుకుంటారేమో మరి తెలీదు
ఇంకొక్క పూటే కదా ఎట్ట అడ్జస్ట్ అయిపోవాల్సింద
అయి ఉంది చట్నీ ఒక్కట్ బర్ కాలే తింటా అంటే ఇంట్లో వేస్తాం వాపస్లు విన లేదు బయట ఏదైనా తింటాం మేము ఫ్రిజ పాటటీ ఫ్రిజ పటీ
అంటే ఇప్పుడు ఉండే పిల్లల చెప్ తనలా ఏ వస్తువు గుడా పార్టీ ఆ టీట్ ఇవే వాళ్ళకి
తెలీదమ్మా అక్కడ నుంచి కాల్లో ఉన్నారు వదు ఇంకాండి ఓకే టెన్ మినిట్స్ అయిందనుకు అయిందండి ఉంటాను మళ్ళీ కాల్ చేస్తాను
ఓకే ఓకే